బాగున్నారా
ఆ బావున్నాం
ఆ బాగున్నా అయిందా వంట సాయంత్రం వంట
ఆ అయిపోంది ఇప్పుడే
ఆహా
ఉమ్ మీ జయిపోయిందా
ఆ అయిపోయింది
ఆ
ఉమ్ ఏం చేసిండ్రు మరి
పప్పు
పప్పు మేము గూడా పప్పు చేసిన ఉమ్
ఉంటా
ఇంకా వెదర్ ఎట్లా ఉంది ఈరోజు
రంజాన్ షాపింగు జెషింల్ల
ఆ చేసినాం
ఏం దీసుకున్నాడొ మరి
నేను శారీ తీసుకున్నా
అవునా ఊ
మీరు ఏం తీసుకున్నారు
కాటన్ డ్రెస్సెస్ దీసుకున్నా
ఆ
ఉ
వెదర్ ఎట్లా ఉంది ఈరోజు
చాలా చాలా అంటే చాలా వేడిగా ఉంది
ఆ వేడి బాగుంది మ్ ఇప్పుడు కొంచెం సల్లగైతాంది మ్ ఉ ఎప్పుడుదాక తింటరు మీరు
సాయంత్రం అయితది ఇంకా నైట్ లెవెన్ టుల్వ్ అట్ల ఉమ్ మీరెప్పుడు దాకతింటరు మరి
ఎయిట్ నైన్ లోపే తింటు
అవునా
ఊ
తినేషిల్లా మరి
నా తినలే ఇంకా ఇప్పుడు తింటా పోయి
ఆహ
స్టడీ చేస్తున్నారా మీరు ఆ ఏం సదుకుంటున్నారు
ఇంటి అర్దం ల
ఏం సదువుకుంటున్నారు మీరు ఇంటరా డిగ్రీ
బీటెక్
బిటెక్ నా మ్ హ
ఇంకా
ఇంకా చెప్పాలి మీరే కూలరు పెట్టుకున్నారా
ఆ పెట్టుకున్నాం మా అమ్మకూలర్ లేకపోతే ఎట్లా
ఆ ఈ వేడిలో ఫస్ట్ ఎండ కాలం ఎలెక్షన్స్ ఎట్ల ఉండే మీ సైడ్ ఆ మెసేజ్ అంటే మున్సిప్ పాల్టీయా
మంజిప్పాల
ఉహు మంచి పాయింటు
మీ దగ్గర
మా సైడ్ పంచాయిత్ ఇది సర్పంచి అహ నీగు ఏమి ఇష్టం పల్లెటూర్ ఇష్టమా సిటీ ఇష్టమా
నార్మల్ గా నాకు పల్లెటూరే హ్హ్ ఎందుకంటే ప్రశాంత్ ఉంటది ఆ హైదరాబాద్ అల్లండ్లో ట్రాఫిక్ ట్రాఫిక్ నచ్చయి నా కొంచెం
టె బాగుంటది ఊమ్ ఉహుమ్
అక్కడ ఒవాలి పోతేనె హైదరాబాద్ లో ఫుల్ ట్రాఫిక్ ఉంటది అమ్మ
ఆ ఫుల్లు ఉంటయ్ ఊహు ఈ పల్లెటూర్లో అంటే మంచిగుంటది
అవును ఊమ్ ఫీస్ ఫుల్ అది ఒక్కటే ఇష్టం ఇక్కడ అయితే పల్లెటూర్లో మిగతాని కొంచెం కష్టమే ఐతది గానీ ఇదైతే పీస్ పీస్ ఫుల్గా ఉంటది
మంచిగుంటది ఊహ్మ్ ఉమ్ ఉమ్ ఇంకా చెప్పాలి మీరే
బిర్యానీ జేసుకున్నారా మరి రంజాన్ అప్పుడు
ఆ చేసుకున్నాం బిర్యానీ షీర్ కుర్మా
ఆహ
ఊ మీరు ఇస్తారా సేమ్యా షీర్ కుర్మ
అ ఇస్తం మేము గుడా ఆ ఇస్తం
ఆ హిందువులు ఉన్నార అటు
ఆ ఉన్నారు
ఆ
మీరు గుడ ఇచ్చిల్లా వాళ్ళకి
ఆ ఇస్తం మేము గుడా
అవునా
వాళ్ళ పండుగకి వాళ్ళు గూడా ఇస్తరు ఊ ఊహ్మ్ చుట్టాలొచ్చిండ్రా మీకి
ఆ అచ్చినం ఊమ్ అచిల్లు ఉన్నారు మా చుట్ ట్టాలు ఉన్నారు ఇంట్లోనే ఇప్పుడు గుడ
అవునా ఆహా హ పెద్ద ఫ్యామిలీ ఏమో మీది
ఆ పెద్ద ఫ్యామిలి ఏ
ఊమ్
మీ మీ దగ్గర అచ్చిల్లా చుట్టాలు
చిండ్రు
ఊహ్మ్ బైదిచ్చిల్ల ఎవరైనా
చా
ఇది ఇది
ఆ ఇచ్చ ఇస్తారు పిల్లలకి మాకు హ మా బాబు ఉన్నాడు కాదా ఊమ్ ఊహ్మ్ ఉహు మీదే కలర్ అంటే ఇష్టం
నార్మల్ అయితే రెడ్డు చాలా ఇష్టం మీకు
ఉ నాకు పింక్ ఆ గర్ల్స్ కి ఎక్కువ పింక్
ఊ పింక్ ఎక్కువ పింక్ బ్లూ
బ్లూ ఊమ్ ఉహు
ఇంకా మీరే జేస్తారా వంట ఇంట్లో
ఆ చేస్తా నేను కూడా చేస్తా ఉ అచ్ ఆచ్చా మీకు వంట చేసుడు
ఆ వచ్చు
చేస్తారా మరి
ఆ అవును చేస్తాం
ఆ బిర్యానీ చేస్తారా!
ఊ చేసినా బిర్యానీ కూడా చేసినా
ఆ బిర్యానీ ఎగ్ బిర్యానీ
అన్నీ చేసినా అన్నీ వచ్చు ఊ
తే ఇబ్బంది కాదులే ఒక్కొక్కలికి రాదు ఉ పెళ్ళి అయిన తర్వాత చేసుకుంటారు ఊ ఉహ్ ఆ ఇంకా
చెప్పాలి మీరు
మబ్బు ఉందా మీ సైడ్ ఊ
మీ సైడు ఉందా
ఆ ఇటు ఉంది కొంచెం
కొంచెం గాలి వేస్తుంది గంతే మబ్బు అయితే ఎం లేదు
ఆ స్పోర్ట్స్ ఆడతారా మీరు
అసలు ఆడ అసలు నచ్చదు ఉరకాలంటే నాతోని కాదు స్పోర్ట్స్ లో అదే ఉంటది ఉరకడమే ఉరకడం ఉ అదే ఉంటది ఉంటది కాబట్టి స్పోర్ట్స్ ఎ ఇష్టం లేదు
పార్టిసిపేట్ చేస్తుండేనా
అది ఒకటె చైర్ ఉంటది మ్యూజిక్ చైర్ ఇద్దరూ ఆ ఒకటే అది కూడా చిన్నప్పుడే
అయ్యో
నీకి ఇష్టమా
ఆ కబడ్డీ ఖోఖో పార్టిసిపేట్ చేస్తుండే అంతా ఇష్టం కా కాదు కానీ చేస్తుండే ఇగ ఫ్రెండ్స్ తో ఉంటుండే కదా చేయి చేయ్యమంటుండే
ఊ నా ఫ్రెండ్స్ ఎంత చెప్పిన నేను విన
ఆ ఊ ఊ
ఇంకా
ఇంకా ఈ ఫ్రూట్స్ లో ఏమి ఇష్టాం మీకు
మైంగో
ఉ మ్యాంగో ఇష్టమా ఆ ఊ ఉ
ఇంకా మీకు ఏమి ఇష్టం మళ్ళీ
చెట్లు ఉన్నాయా మరి మామిడి చెట్లు ఇంట్లో
ఉన్నయి గానీ చిన్నగానే ఉన్నయి ఇంకా పెద్దగా ఎన్ని కాయలు కదా చిన్నగానే ఉం అది చిన్నగా ఆ ఇంకా చాలా సంవత్సరం పడుతుంది అది
నా అప్పడుదా పెళ్లి అయిపోతది ఇహిహి ఆ ఊ ఉ ఊ
మీ దగ్గర ఉందా చెట్ల్ మరి అ అవునా మైండ్ ఇంట్లో ఫ్లవర్స్ఎ ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్లావర్స్ ఎ కలిపత్తా మా మమ్మీకి చాలా ఇష్
ఆహా మీరు పెట్టుకోరు
అంటే నార్మల్ గా పెడతా కానీ మమ్మీ ఎ చూసి ది అవి నేను చేస్తాను ఉ దాన్ని నీళ్ళ పోవడం అమ్ మమ్మీ
మమ్మీయా చెట్లకి మంచి కనిపిస్తాయి.
ఆ అవును అసలు అది దానికి రోజు అయినా కూడా మమ్మీ తీయనియది. అందంగా ఉందని మంచిగా అనిపిస్తది అంటది. ఉ
సరే మారియా
మడిపెడత
నేనయితాన్